ఫోన్ జేబులోంచి కింద పడింది ఫోన్ కిందబడింది. సరేంతీ సతీన్ తర్వాత కాల్ కరెక్ట్ అన్నా బాట్ నెలు రెడ్ బటన్ మీద తగిలింది. ఇరవై ఉంది.
ఇంకా ఎం ఎంతుందేంటి ఎన్ అయినయ్ మినిట్స్
ఆ ఎయిట్ మినిట్సే అయింది ఫోర్ హండ్రెడ్ సెకండ్ ఎంత ఒచ్చిందిరా పర్లేదులె
హుహ్
హ
అయ్యో!
మా అదృష్టం
అ
పక్కింటోల్ లేస్ ఏయించుకున్నారు. అదేసీ అది ఉండదు గదా ఎంటనే గాల్ బయట తెచ్చింది. బాక్స్
ఓల్రా
కదా ఏసీ బిగిచినప్పుడు బయట బాక్స్ బిగిస్తార్ కదా వాటర్ రావడాన్ మా విండోకి పాయింట్ అవుట్ అవుతుంది ఫేస్ అవుతుందది మా అమ్మేం చేసింది. కిటికి తలుపు సల్లగోచ్చేద్ది మనక్ గాలంటుంది.
నే నాకు అదేనే బైట చాలా వరకు ఇంటి ఫ్లాట్లో గడ్తే అలాగే గదా బయటికి ఫ్యాన్లోత్తాయ్ గాలోత్తది ఏంటి అనుకునే దాన్ని
ఇదివరక్ నాక్ తెల్సది కదా ఏంటి ఎందుకు బైట పెట్టారని తర్వాతక్ అర్థమైంది అవన్నీ ఏసీలా అని
హ్ ఆ
పావురాలు, పిచ్చుకులు అన్నీ అక్కడే ఆడతార్
కూలర్లు పోయాక ముందన్నీ ఏర్ కులర్లు కూలర్లు పోయాక ఏసీలు
అవ్ను కూలరు మా ఇంట్లో ఉండే మోన్నట్ దాకా మా అన్నయ్య ఆళ్ల ఫ్రెండ్ అంట ఇచ్చేసాడ్ పట్కెళ్ళి
మ్ హ్
ఎందుకు మనకు వాడుకున్నాంటేలె పద్ధతి మనకి తెల్లుంది కదా పోయి ఇచ్చేశాడు
మ్
మమ్మీ మాంగ్దా
ఉమ్మ్ మా కూడా లేవు కూలర్లు మేము ఎప్పుడు వాడలేదు ఎక్కువ ఫ్యాన్ ఎ ఏంటి టేబుల్ ఫ్యాన్ ఉంటది ఆ కరెక్ట్ గా ఇప్పుడే పోయింది ఆ టేబుల్ ఫ్యాన్ కూడా ముందు కొంచెం మేము ఊరికి వెళ్ళాం కదా మా అమ్మమ్మకి అలాగ అయ్యాక ఎక్కువ అక్కడే ఉన్నాం కదా మా అన్న ఒక్కడే ఉండేవాడు ఏం చేసాడు వచ్చేస వచ్చేస్ సరికి హెడ్ పక్కను ఉంది హెడ్ పక్కన పెట్టాడు ఊడిపోయింది అది మా డాడీ ఏదో ఒకటి చేసే దాన్ని కిచ్చినట్టు వైర్తో చుట్టి అలా పెట్టాడు అంతే మా అమ్మ ఏదో తీయబోయి కొంచెం దానికి టచ్ అయింది అంతే అది పక్కకు వచ్చేసి ఇంకా రెండు ఇరిగి పోయినాయి
మా అన్నయ్య నేను కొట్టుకొని ఒక టేబుల్ ఫన్ అది ఐరన్ కదా చాలా స్ట్రాంగ్ గా ఉంటుం ద్ గాలి కూడా చాలా స్పీడ్ గా తగులుద్ది
ఉమ్మ్ ఉ
ఉమ్మ్
మది ముందు వైట్గా ఉండదిల టేబుల్ ఫాన్ అదేంటి మా డాడీ ఎవరికో బాచేయించడానికి ఇస్తే ఇంకా అది మళ్ళీ తిరిగి రాలే ద్ ఇంటికి
హ అవును మది ఐరన్ ది టేబుల్ ఫ్యాన్ అయినా నేను అన్నయ్య కొట్టుకొని తలకాయ కొట్టేసాము చాలా బోరుగా ఉంటది ఫీడ్ తగులుతది గానీ ఆల్రెడీ ఒకసారి బాగా చేయించ భచేయించనని మళ్ళీ ఇరగొట్టేసా ఇంకోసారి బిగించుకుంటే బా నే ఉండేది ఇంకా దాన్ని అక్కడ ఇక్కడ పడేసే వాళ్ళు ఈలోపు ఏసి వచ్చింది చిరాకు వచ్చి నేనే ఆ ఆడెవడో ముగ్గుడ ఎవడో ఒత్తాడుగా ఏ సంబంధం
ఉహ్
ఇంట్లో వేస్ట్ సామానులు ఆయనీ పడేమంటానే మా అమ్మీ ఎన్ని పని కొత్తయి అంటది నాకు ఏమో అయ్యన్నీ ఉంట జరుగుతుండే మళ్ళీ అన్నీ వేసిన తర్వాత అన్న తడతాడు అంటారు అడక్కుండా ఏస్తే తిడతాను అంటాడు
ఆ
ఉ అప్పటిదాకా ఏసయ్య యేసయ్య అంటది మా అమ్మ కరెక్ అగే ఇదేం మనీ ఏనేదంగా తిడతావేమో అని భయమేస్తది అందుకనే కరెక్ట్ డెసిషన్ చెప్పాను గట్టిగా చెప్పను అన్నమాట
నేను దాస్తాను ఇంట్లో మా అమ్మ కాదు ఏంటి అంత కప్స్ బాగున్నా సరే లేకపోతే అదే మా అన్నయ్య ఏమన్నా తెచ్చాడానుకో బిర్యానీ బాక్సులాంటి ఇ పోని బయటకి ఎవరన ఇచ్చి పంపించినుకన్నా బాగుంటదని నేను ఐదతాను అ ఇంకా ఏంటి ముగ్గుకి కారస్ కలిపుతన్ చూడు అపుడు పనికొస్తాయి అయి
అబ్బో లె నేనేం చెత్తాను బాక్సులు దాతాను బాక్సులు అంటే అట్ట పెట్లు చిన్న డార్క్ ఫాంటసీ బిస్కట్లు భెట్ల వస్తాయి చూడు ఐ యూట్యూబులో చూసి ఏదోటి క్రియేట్ చేసద్దాం అని అన్ని దాసి పెట్టే దాన్ని పాత పెన్నులు అవి ఏ తెరవవు తర్వాత ఒక రోజు చిరగా వచ్చయన్ని పడేస్తాను
మ్ ఉన్నాయి నీరదాన్సు పెన్సు ఏ అది ఇంటర్ లో ఒక అమ్మాయి పెన్స్ తో ఏంటి ఏదో క్రెట్ ఏ దాన్ని చెక్కేసి ఫుల్లుగా ఏదో చేసేదాన్ని పోనీ అలాగే ఏమైనా ట్రై చేద్దాం కొనేదాన్ని అందుకనే పెన్స్ దాసేదాన్ని
ఈ ఈ ఇదివరకు చూసావా స్కూల్లో చదువుకున్నప్పుడు కాల్ లో అంటే ఈ కొత్త పెన్సు తుక్కు వేస్తానంటే తెల్లరికి అరీసరికి ఎంత తయారయిపోద్ దంట
మ్ హ ఆ అవును ఆ అనేవారు మళ్లీ నెమలి వస్తది మీరు తుక్కెట్ట అనేవారు పెన్సిల్ తుక్కు
కా అసలే అది ఎవరు చెప్పారో తెలీదు కాని నేను ఇన్ని సార్లు రాసేసాను తెలిసా అది నైట్ కి నైట్ పెట్ ఏ
ఉ
అ ఆ తొలిసేసి ఆ చెక్కింది తొక్క అందులో ఎసేసి మూత పెట్టేసి ఒక చోటన దాచ్ పెట్టేసి ఎరేజర్ అయిందా ఎరేజర్ అయిందా అని చూసేదాన్ని అసలు పాల్లో అది ఎలాగే రైస్ అవుద్ది అసలు అది ఏమైనా మ్యాజికా అయ్యో
అన్నీ అలాగే చెప్పేవారే ఏదో మిరాకిల్ జరిగిపోది అంట్ ఏం జరగదు
ఆ ఏంటిది ఆ నెమలికలేమో బుక్స్ మధ్యలో పెట్టుకుని దానికి ఎండ తగలకూడదు ఎవరు చూడకూ డద్దు లేదంటే ఎవరైనా చూస్తే చచ్చిపోతది ఎండ తగిలితే చచ్చిపోతది మ్ మళ్ళీ పిల్లలు పిల్లలు ఏంటది ఆ నెమలికలకి బుడ్డ బుడ్డ పిల్లలు పుట్టి అయ్ బాబోయ్ నా నెమలికి పిల్లలు పుట్టటిసిన పిలలు పుట్టేసిన పిల్లలు కాదు తొక్క కాదు ఆల్రెడీ ఉన్నాయి వాటిలికి మళ్ళీ పిల్లలు అక్కడ నుంచి వస్తయ్
మ్ మళ్ళీనేమో చిన్నప్పుడు కలర్స్ కలర్స్ బాల్స్ అమ్మేవారు చిన్నయి అదేమో మళ్ళీ వాటర్ లో వేస్తే లా లావుగా లావు లో వత్తాయని అనేవరు కదా అయి తగు కొనేసుకునేదా అనినా చిన్నప్పుడు అది అక్ వాటర్ లో వేస్తే అవి బబ్బుల్స్ లో వచ్చేది
ఆ బాగా పెద్దవుతాయి అనుకోంట ఇం కొజ్జం ఇంకా ఇంకా కొంచెం బాగా అవి వాటర్ అబ్జర్వ్ చేస్తున్నాక కొంచెం అయిన తర్వాత అవి మళ్ళీ అవి బీతులు వచ్చేతాయి ఇంగ పెద్దగా అవ్వవై
ఆ పీస్ పీస్ లాగ అయిపోతాయి మళ్ళీ అ అలాంటి ఫ్లవర్స్ లో ఫ్లవర్స్ లో కూడా ఉండి కదా అయ్యి
మ్ ఏంటి బల్లులు
ఆ
ఏ ఉబ్బతే గు అయి ఇంకయ వచ్చి ఏవో
మళ్ళీ ఫ్లవర్స్ స్టిక్కర్స్ ఈ బెంటన్ స్టిక్కర్స్ ఓ బుక్స్ లో తగండి. చేసుకునేదాన్ని నేను అయితే
అమ్మో స్టిక్కర్ అమ్మ పెట్టుకోగల కొనేశాం నువ్ గో స్టిక్కర్ బ్యాలెట్ ఐదురూవలు ఆబుళన్న అన్ని కొన్సేవాళ్ళం మళ్ళీ ని బుక్స్ మీద ఏస్కోడానికి స్టిక్కర్స్ ఫ్లవర్స్ ఇవి నేమ్ డ్రస్కునే ఉండే కదా నేమ్ స్టికర్స్
ఆ ఆ
అయ్యే కొనుకున్న ఓన మే ఉండన్లే ఇత్తానని అదోకాచ్లే
ఉ
ఏం బన్గుతినాలి
మా అత్త మా అత్త ఒచ్చింది. ఆ అమ్మాయితో మాట్లాటప్పుడు వాళ్ళ చెల్ల్ తో మాట్లాడ్ నానన్ కదా అప్పుడు మా అత్త వచ్చిందని సర్లే నేను తర్వాత చెతాను అని పెట్ పెట్టేసాను ఆ అమ్మాయి కాల్ మాట్లాడేసకా నా కాల్ ఉండిపోయింది.
రేపొద్దునుంచి ఆ ఏంటి నీను పెట్టిన గ్యాప్ లో టెన్ మినిట్స్ మాట్లాడెసున్నార్. డ
నువ్వు పెట్టినా గ్యాప్ లో ఆ మాట్లాడ్
టెన్ మినిట్స్ అయిపోయింద నేన్ పెట్టి అప్పుడే కదా అప్పుడే కదా మెసేజ్ పెట్టి అదే అమ్మతో మాట్లాడిన తర్వాత నాకు చెయ్యవే ఫోన్ని అని పెట్టి ఎల్లా అప్పుడే ఫుడ్లున్నయ్య అసల్ ఒక ముద్ద కూడా ఎట్టుకోలే నోట్లో
ఫస్ట్ కాల్ పెట్టేసావు. అప్పుడు తర్వాత ఆళ్ల చెల్లి చేసిందనే కదా నిక్ మళ్ళీ చే చేశాను
ఉమ్
ఆ అప్పుడు చేద్దాం కాల్ అయి యిందే తర్వాత మళ్ళీ మత్త ఒత్తుందని చెప్పి నేను తర్వాత చేతనలే పనుందని పెట్టేసాను. ఈ మధ్యలోనే ఫోన్ చేస్తుంది ఆ మీ ఫ్రెండ్ ఉన్నా ఉండ కదక్క చెప్పండి చెప్పండి అని చెప్పి వాళ్ళు జెస్ వే అడుగుతుంది ఎక్కువ వాళ్ల చెల్లి
ఉహు మరి రేపటితో లాస్ట్ కదా అందుకేమో ఈ రోజ్ నైట్ ఎవరో పడ్కొని తెగ మాట్లాడెత్తరు ఏమో నే ఫోన్ కాల్స్ మీదే ఉంటారు ఇంకా అందరూను అందరకి లాస్ట్ లో ఒత్త
ఓచ్చింది కదా అని చెప్పి ఎల్లి పక్కన కుచుం ఏంటే ముసలమ్మా అంటుందె ఈ మా అట్ల అసలు పేస్ ముందే నా పేస్ మి ఎలా ఉంటది ఆ ఏంటమ్మా ఇలాగంట అని చెప్పా తెగ ఫీల్ అయిపోయింద్ ఈ మధ్యలో
బావ మామ అన్న మాటికీ అందరూ నన్ను మసలమ్మనే అంటారు. ఏ ఇందులో ఏంట అలా మ ముస్లమ్మలాగా కూచొని ఉంటది. అసల్ తయ్యరఅవుదు ఏదో అన్ని చూసేసినట్టు ఇలాగుంటది. అలాగుంటది అంటార్
ఉ కానీ వాళ్ల అనేది వాళ్ అనేది వేరేలాగ ఉంటది. అ
నాకేమి పొగడ్తల ఉండదు ముసలమ్మంటే నాకు కూడా బాధ ఒత్తది అది కామెంట్ అది. కాంప్లిమెంట్ కాదు అది.
ఉ అదే ఎ అసలే మాట్లాడట్లేదు. మన ఉంటే మళ్లి ఇలాంటి కామెంట్స్ చేసి మాట్లనేవారు. వె